ఆ ఆ మీక ఇష్టమైన ఫుడ్డు ఏ
అవును హ్మ్ ఫుడ్ అంటే గుర్తొస్థాంధీ నేను మొన్న న చెప్పిన కదా ఒకటి రెసిపీ చెప్తా అని
అవునవును
హ్మ్ చికెన్ చికెన్ కర్రీ ఎట్ల చేసుకోవాలో మాట్లాడదాం మనం
హ్మ్ ఒకే ఒక్ చికెన్ కరీ ఎలా చేస్ తరు
హ్మ్ ఆ ఫస్ట్ మామూలుగా ఇప్పుడు ఆ ఫస్ట్ వచ్చి కొంతమంది చికెన్ని మ్యారినేట్ చేసుకుంటారు కొంతమంది డైరెక్ట్ ఏసేస్తారు
హ్మ్
ఆ మ్యారినేట్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అంతా సోది ఎందుకులే మనం బిర్యానీకి అయితే మ్యారినేట్ చేసుకోల్లా
హ్మ్ ఆ అంటే దాని మీనింగ్ ఏంది
మ్యారినేట్ చేసుకోవడం అంటే మసాలాస్ పెరుగు అట్ల అ వన్నీ ముందుగానే చికెన్ కి కలిపి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్ లో కానీ సైడ్ కానీ పెట్టేసేళ్ళ అనమాట అప్పుడు ఆ ముక్కల్ క్కి మసాలా బామ్మ పట్టింటది
హ్మ్
హ్మ్మ్ ఇప్పుడు మనం చేసేది వితౌట్ మ్యారినేషన్ అనమాట మ్యారినేషన్ లేకుండా డైరెక్ట్ చికెన్ అక్కడ వేసేడమే
హుమ్
కాబట్టి ఇప్పుడు వచ్చి ఒక ఫ్రెష్గా ఒక అల్లం ఆ అదే ఆ గార్లిక్ పేస్ట్
హ్మ్ ఉ
మళ్ళీ ఇంకా కావాల్సినవన్నీ కట్ చేసుకోవాలా ఐ మీన్ ఆనియన్ టమాటో
ఊ ఉ అవునులే
కొత్తిమీరా పుదీనా పచ్చిమిర్చి కర్రీ లీఫ్స్ ఇంకేమన్నా
ఆనియన్సు
ఆ అవన్నీ అవన్నీ రెడీగా పెట్టుకోవాల్లా
ఆ పెట్టుకొని
ఉ దాని తర్వాత చికెన్ మంచి వాష్ చేసుకునేలోపు పసుపు రెండు వేసి
ఆ అంటే ఇప్పుడు నాకు డౌట్ ఉంది ఇక్క ఇట్లా ఏ రెసిపీ విన్నా విన్నా కూడా నాకి డౌట్ ఎక్కడొస్తుంద అంటే ఆ ఇప్పుడు చికెన్ ఒక కేజీ తీసుకున్నా ఇప్పుడు నేను గార్లిక్ పేస్ట్ ఎంత ఎలా లేదా ఇం ఇంకా ఏమన్నా
ఒక్క ఒక్క స్పూన్ టోస్ ఫోన్స్ అట్లా వయచ్
ఆ ఇట్లా ఆ కారం కానీ
అవి అవి కూడా పర్ఫెక్ట్ ఇన్నే అని చెప్ప చెప్పుకూదు అంటే చెప్పలేం కానీ
ఉ
చూసుకొని వేసుకోవాల
ఉహు అంటే మనం సరిపడా మనకి అనిపించేలాగా మనకి కారం కావాలంటే కారం ఉప్పుగాల్లాంటే తగినంత వేసుకుంటాము. ఏమో మరి ఇంకా అయితే ఈ జింజర్ పేస్ట్ ఇవన్నీ ఇలా ఎలా చేసుకోవాలా ఎక్కువ అయిపోతాయేమో అబ్బా
ఇప్పుడు మాక్సిమం వన్ కేజీ అన్నారు అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలాస్ అన్ని వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ పోనే వస్తయి హ్మ్ ఇంకా కొంతమంది ఎక్కువ మసాలాస్ తినే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకో ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటారు
ఊహు
హ్మ్ అట్లా ఇప్పుడు చికెన్ని ని వాష్ చేసుకోవాలి అది ఇంపార్టెంట్ చికెన్ ఎంత మంచిగా వాష్ చేస్తే కర్రీ ఎంత మంచిగా వస్తుంద అనమాట ఫస్ట్ వచ్చి నార్మల్గా ఊరికి జస్ట్ ఒక నార్మల్ వాటర్ తో వాష్ చేసేసిన తర్వాత నువ్వు చికెన్ని బయట కొంటాం కాబట్టి దాంట్లో పస్సుకు విప్పేసి కడుగ్ కోళ్ల
ఊహు ఆ పసుపు పప్పు అంటే గుర్తొచ్చింది పసుపు అట్ల ఏ వేడు అంటే ఒగ ఆ దానికి బాగా ఎల్లో కలర్ అయిపోవాలా
లేదు లేదు అట్ల కాదు జస్ట్ ఒక టీ స్పూన్ అది ఒక టీ స్పూన్ ఇది ఒక టీ స్పూన్ వన్ కేజీ చికెన్ కాయ్యితే
ఆహా
ఆ అట్లంతా వేసి బాగా క్లీన్ వాష్ చేసేసుకున్న తర్వాత చికెన్ తీసుకుంటా ఇప్పుడోచ్చి ఆయిల్ ఆయిల్ కొంచెం వేసుకోవల్ల ఒకవేళ మనం చ చికెన్లో అంటే స్కిన్ విత్ స్కిన్ ఉంది అంటే ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా ఎక్కువ వస్తుంది అనమాట
ఆ ఫ్యాట్ అంత కరిగిగిపోయి
హ్మ్ అప్పుడు కొంచం ఆయిల్ కొంచెం మంచిగనే వేసుకోవల్ల ఒక టూ టేబుల్స్ పెంచ అనుకుందాం
హ్మ్
ఆయిల్ వేసుకొని దాంట్లోకి మామూలుగా బిర్యానీ మసాలాస్ వస్తాయి కదా ఆకు బిర్యానీ ఆ కు చక్క ది పువ్వు అవ్ హా అవన్నీ వేసెస్ తీ ఆ కొంచం ఆ మస్ మస్టర్డ్ సీడ్స్ అవి ఆవాలేసి
నాకు మా ఇంట్లో ఇవి లేవు అన్నమాట ఇట్లా చెక్క లవంగలు అవన్నీ లేవు ఏదో అంతా కలిపి పోడర్ ఉన్నద అన్నమాట
ఎలా ఉన్నావ్ ఆన్
ఆ పౌడర్ వేసుకోవచ్చా ఆ మసాలా పౌడర్ అనే ఏదో చెక్కా లవంగలు అవన్నీ దంచినేడిది పౌడర్ ఉంది అన్నమాట
ఆ దాన్ని గరం మసాలా అంటాం అది తర్వాత ఏసుకోళ్ళ హుమ్
ఓకే ఓ
ఇప్పుడు ఇవ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఏసి ఆనియన్స్ ఏస్తాం ఆనియన్స్ కొంచెం అట్లా లైట్ బ్రౌన్ కలర్ అవ్వగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వెళ్ళ
హ్మ్ హు
ఉమ్ ఇది ఏసినాక మంచిగా అది బాగా కుక్ అవ్వాల అన్మాట ఎందుకంటే దాని పచ్చివాసన పోవాల
అవునులేండి
ఆ లేకపోతే మంచిగా ఉండదు అనమాట చికెన్ అంతా ఎదు స్ స్మెల్ సంట ఇద్ ఇదంతే ఇట్ల కుక్ అయినప్పుడు నీకు టమోటాసు దొరకకూడదు నాకు కర్రీ తినేటప్పుడు అనుకుంటే పేస్ట్ చేసేసుకోవచ్చు
ఓకే
కే అనుకుంటే అట్లే చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసి టమోటలు వేసుకోవచ్చు నువ్వు టొమోటోలు ఆనియన్స్ ఎన్ ట్ క్కువేసి నీకు కర్రీ గ్రేవీ అంత వస్తుంన్
ఓకే ఓకే
ఉమ్ ఇప్పుడు టొమోటో పేస్ేస్తాం అది అంత కుక్ మంచిగా ఇంకా ఒక త్ ట్రిక్ ట్రిక్ ఏమ్ అంటే ఆనియన్స్ వేసేటప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత నువ్వు కొంచెం జస్ట్ కొంచెం ఒక కొంచెం చిటికెడు అట్లా ఉప్పు ఏసుకున్నావ్ అంటే ఆనియన్స్ బెర్నా కుక్ అయిపోతాయి
ఓకే ఆ ఇలాంటి చి క్కలు వాడడం వల్ల బాగా తొందరగా అయిత్ దనమాట మన పని
ఫుడ్ బెర్నా అయిపోతుంది చేయడం
హూ మ్
ఇట్లా ఇట్లా చేసిన తర్వాత ఇంకా టమాోటా పేస్ట్ కూడా వేసి కొంచెం బాగా పచ్చివాసన పొయే వరకు బాగా చేసి ఆయిల్ కొంచెం అట్లా పైన పైన వచ్చక
ఉ
చికెన్ ఎలా చికెన్ ఏసి కొంచెం సాల్టేయాలా
హ్మ్ ఆల్రెడీ ఇంత ముందు సాల్ట్ వేసింటాం కదా చి సినిమా
లేదు అది కొంచమే ఆనియన్స్ వేగడం కోసమే సింటాం
ఆ
ఇంకా చికెన్ కడిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసింటాం అదంతా చూసుకొని మైనస్ చేసుకొని కొంచెం వేసుకోవళ్ళం
హ్మ్
అ అది ఆ చికెన్ వేసేసిన తర్వాత చికెన్ని ని బాగా ఆ పేస్ట్ లో అంతా కలిపి
హ్మ్
ఒక మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఐ మీన్ ఒక ఫైవ్ మినిట్ అట్లా కుక్ చేయాల మూతో పెట్టేసి అప్పుడు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ టమాటో పేస్ట్ అంతా అది కొంచెం దానికి ఆరామ ఆట్లా వస్తుంది అంటే దానికి మ చాలా ఎక్కుతుంది
ఓకే
ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇం ఓపెన్ చేసి నీకు కావాలనుకుంటే ఇప్పుడు జస్ట్ ఉరికే కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా ఉప కరం కొందికు పసుపు ఇవి వెసెసు కొని తీసేసుకోచ్చు లేదు అన ఇది సింపుల్ గా అయిపోద్ది అనమాట లేద అనుకుంటే ఇం కొంచం మసాలా తచ్చివా లా అనుకుంటే ఊమ్ కొబ్బరి
ఆ కొబ్బరి అంటే కొబ్బరి కొబ్బపిం పిండి ఏసుకునే పిండి కూడా ఏసుకోవచ్చా
లేదు లేదు పేస్ట్ చేసుకోల కొబ్బరి జీడిపప్పు ఆ ఇంకా కొంచెం మసాలాస్ ఉంటాయి చెక్క లవంగం
ఊ
అన్ని అవన్నీ పేస్ట్ చేసుకొని ఆ పేస్టని ఏసుకుంటే గ్రేవీ వస్తుంది కర్రీ కూడా మంచి ఒక కన్సిస్ టెంసీ లొ వస్తుందన్నమాట
ఆ అ అప్పుడు మ చికన్ రెడీ అయితుందన్నమాట
ఉమ్ ఊమ్ అవన్నీ ఏసి మసాలాస్ అన్నీ ఏసుకొని ఉప్పు కారం అంతే చెక్ చేసుకొని అంత ఉడుకి పెట్ ఉడిక్కి చల్ల మంచిగ
ఊమ్
మంచిగ ఉడికిచ్చి లాస్ట్లో ఇంకా ప్చ్ తీ తీసేస్తామనేటప్పుడు కొత్తిమీర పుదీనా అట్ల వేసి కొంచెం నిమ్మకాయ వేస్తే ఇంక సూపర్
హ్మ్ ఒకే
టే పెరుగు యాడ్ చేసుకోవచ్చు
ఆ హ్మ్ మళ్ళీ నిక్ సప్ పోట జ్యూస్ చేసేది తెలుసా
సపోట జూసా
హ్మ్ నేను చెప్తా విను నే నాకు తెలుసు నేను చెప్తా విను ఆ ఫస్ట్ సపోర్ట్ తీసుకొని తీసుకోవాలన్నమాట మంచి మాగి నెటివి ఆ దాన్ దాన్ దానిపై నుండే ఆ ఎస్ పీలు తీసేలన్నమాట థీసెస్ అ తింట తినేది వేరు జూసు చేసుకుంటాన కాబట్టి తినకూడదు ఆ పైన పీలు తీ తీసి ఇట్లా చేసి అవి ఒగ ఆ వ టెన్ టు ట్వంటీ పెట్టుకుంటే మం చానా ఆ మనస్ ఫ్యామిలీకి అంత ఐతుందన్నమాట జ్యూస్
ఓ అంటే ఎంత మందికి కైతే తుంది
ఫోర్ మెంబర్స్ కి ఐతది ఓ ట్వంటీ బెట్టుకుంటే
ఊహు అంత తక్కువయతుందా
ఆ అంటే తక్కువ అంటే ఎక్కువ అంటే కాయలు బట్టి అనమాట చిన్న కాయలు అయితే ఆ సరిపోతది అది ఓ పెద్ద కాయలు ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయంటే ఇంకా కష్టం ఎక్కువవుతుంది అనమాట తాగ మిగిలిపోతది జ్యూస్ ఎక్కువ వస్తుంది. అప్పుడు ఆ అవి దాంట్లో ఉన్న ఇథనాల్ తీసేయల అనమాటా
ఊ
ఆ సపోటలా ఉన్నాయి ఇత్తనాలు మళ్ళీ తీసేసి ఆ ఒక మిల్ అదేమి మిల్క్ మిల్క్ మిల్క్ తీసుకోవాలన్నమాట. థిక్ మిల్క్ తీసుకొని ఒక ఆ జూస్ జ్యూస్ జార్ అనే ఒకటి ఉంటుంది అన్నమాట అదే
ఉమ్ ఉమ్
మిక్సర్ దాంట్లోకి దాంట్లో మిల్క్ యేసుకొని మన మనకి కొంచెం ఏమైనా ఫ్లేవర్ యాడ్ చేసుకోవాల అంటే ఫ్లేవర్ యేసుకోవచ్చు కొంచెం ఆ మ దాంట్లేకి కొంచెం తేన వేసుకుంటే బాగా ఆ స్వీట్ అనిపిస్తది అనమాట చక్కెర వేసుకొని షుగర్ వేసుకొని ఉమ్ మళ్ళా దాంట్లో సపోటలు యేసుకొని రడి జేసు లా మిక్స్ మిక్స్ చేసు జూస ఏబ యి దాన్ని ఫిల్టర్ తీసుకొని తాగెసేది
తా ఎట్లా వచ్చిన్న ఓకే బా బాయ్
బాయి